ఎంజేస్తున్నవ్ రా
ఆ ఏ ఎం లే అక్క ర్క్ చేస్తున్న
ఔనా క్లాస్ టైమ్ అవ్వలే
ఆయ్యో ఇంకా అవ్వలె ఇంక ఫై మినిట్స్ ఉంది ఫై మినిట్స్ ఉన్న గుడా వాళ్ళొచ్చి దిగే టైమ్ కి ఇంకొ ఇంకో టెన్ మినిట్స్ ఎక్సటెండ్ల పడ్తది
అవునా టెర్రస్ పైన ఉన్నావా
టెర్రస్ మీద లేను క్లాస్ లో ఉన్నా అందరు పైనుంటే నేను క్లాస్ లో ఉన్నా అందర్ క్లాస్ ంటే నేన్ పైన ఉంటాన్న ఈ మధ్య
వెరీ గుడ్ క్లాస్లేం మిస్ చేయకు మళ్ళ ఒక్కటి మిస్ సైనా అంత గజిబిజి గజిబిజి ఐతది ఆ ఈరోజు గాదె ఫై ఎంజాయ్ చేష్టప్పుడు చెయ్య కానీ క్లాసులు మిస్ చేయ్యకు నేన్ అప్పుడు అదే అయ్యి మిస్ టెన్
ఏమొ కని ఈమద్ ధ్య ఇగ మాకి ఒక వన్ వీక్ నుంచి అనుకుంట దేన్ మీద ఇన్ ఇంట్రెస్ట్ ఒస్తలే నాకు అసలు దేని మీద ఒత్తలేద్ నాకు ఇగ టైలరింగ్ షా అహ్ ఇ అహ్ ఏ క్లాస్ మీ ట్రైలర్ క్లాసే ఇంగ్లిష్ క్లాసే కంప్యూటర్ క్లాసే ఈ ఫ్ ఫోర్ డేస్ నుంచి
ఇంట్లోగాని మీయక్కతోటి ఫోన్ చేసినప్పుడు నాకు అసల్ ఇక్కడ ఉండబుద్ధికట్లేదక్క నాకేం నచ్చలేదని ఎడుస్
నేనేడవట్లేనక్క జస్ట్ చెప్ త్ ఆ అప్పుడు జేప్పినా స్టార్టింగ్ ల చెప్పనా ఇప్పుడు ఏం చెప్పలే స్టార్టింగ్ల చెప్పిన అ నచ్చుతలే నాక్ చ్చుతలేదని గూడా చెప్పలేదు ఏందంటే నేను తీసుకుందాం అనికో చ్చు అ నేను తీసుకోవాలని వచ్చిన కోర్స్ ఇక్కడ లేదు
మ్మ్
ఆహ్ నేనేం తీసుకున్నా అంటే డిజిటల్ మార్కెటింగ్ తీసుకుందాం అనుకున్నా ఆ అకోర్స్ ఇక్కడ లేకపోయేసరికి కోర్స్ లేదు నాకు ఇక్కడైనా నచ్చలేదు వచ్చేస్త నేను అన్నా తర్వాతా సార్ చెప్పిండు అట్ల కాదమ్మా ఇట్లై తది ఆ కోర్స్ లాస్ట్ వనెండ్ హాఫ్ మంత్ లో నేర్పిస్తరు ఎలా అయినా కంప్యూటర్ కోర్స్ నేర్పిచి వ దాని మీదనే బే ఆ బేస్ మీదనే పంపుతరు అని జెప్పిరు సారే దగ్గరుండి జబ్స్ ఇప్పిస్తా అని జెప్పిరు
అయితే అంతక్ మీన్ ఒక వన్ వీక్ బ్యాకే అక్కడ ఆమకు ఉండాలనిపియట్లేదంటా మా చెల్లె ఫోన్ చేసిందని చెప్తుంది
అవునా నాకు అట్లేం చెప్పలే జస్ట్ కాకపోతే అప్పుడు నచ్చలేదు ఎందుకో బాగా అప్పుడే ఇంటికాడ ఉండి ఉండి ఉండి ఒకేసారి హాస్టల్కోస్తే ఎట్లుండిందక్కా ఫీలింగ్
అట్లనే ఉండే ఇగ నేను గూడా అదే అన్న ఇంటికాడ ఉండే అలవాటు అయి అట్లా ఆయున్ నట్టుంది ప్లస్ మళ్ళా అప్పుడు మ చెల్లె వస్తాననిగ రాలేదు గదా మళ్ళ ఒక్క తైందని కొంచెం బాధలో ఉన్నటుంది లె అన్న
అదే ఆ ఆమె ఒస్థా అన్న ఉన్నే నాతోటి రాకపోయేసరికి ఇ నోక్కదాన్నే అనిపించి కొంచెం మూడాఫ్ లో పోయిన గనీ అంతే ఆ ఆ ఆ ఫోర్ ఫై డేస్ ఆ వీకే ఆ వన్ వీక్లనే అంత బా బాధకరంగా అన్నా గని ఇప్పుడేం లేదు ఇప్పుడు చాలా ఫ్రీగా మంచినే ఉన్న
నేను అప్పుడే చెప్పలేదా అల్వాటైతే అదే బాగుంటది ఫ్రెండ్స్ అయితే వాళ్ళే మనక్ కలవాటైపోతది ఏం ఫీల్ కాకని చెప్పిన అప్పుడే
ఏం లేదు ఫీలేం లేదు గని అంటే ఒక మనం గట్టి ఫిక్స్ అయిపోవచ్చు వచ్చినప్పుడు అది జరకపోతే ఆటోమేటిక్ గా డిసప్పయింట్ అయిపోతాం గాక్క ఆ అట్లనే అయింది నగుడా మేమిద్దరం కలిసి ఉందాం ఇద్దరం తిరుగుదాం ఇద్దరం ఇద్దరం ఇద్దరం అనుకొని ఇప్పుడొచ్చెసరికె నేనోక్కదాన్నయ్ అదొకటి చాలా రోజులు ఇంటి దగ్గరనే ఉండి ఉండి ఉండి ఎక్కడెక్కడ దగ్గర దగ్గర సెవెన్ మంత్ త్స్ అయితాందనుకుంటా నేన్ ఇంట్ ఇంటికాడ ఉండవట్టి ఇగ ఒకేసారి హాస్ కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ పోయింది
నీ ఇప్పుడమే రావాలనుకున్నా ఒస్తదో రాదొ మేబి నాకు తెలిసి అయితే రాదాని అనుకుంటాన
ఆ ఒచ్చిన కూడా నా కోర్స్ అయిపొయిదిలే ఆ
ఆ వొచ్చేలోప్ నీక్ కోర్స్ అయిపోతది ఒకరు కోర్స్ అయిపోకుండా రాదు ఎందుకంటే ఇగ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న గొడవలు అయితున్నయ్ ఇగ వన్నీ ఇంకా సట్ ఫికెట్స్ అవన్నీ సెటు ఏస్ కోలే
ఔనా పాస్ ఐద కనీసమ్
ఇగ ఇప్ డే ఓస్తుంది అయినట్టుంది
ఆహా అదే ఎంత బాగుదా దగ్గుతునట్టు ఉన్నది ఉన్న
ఇప్పుటిదాకా అయినా ఒస్తుంది
ఈమధ్య
నైట్ ఐస్ క్రీం దిన్న అందుకే కవో చ్
ద కాఫ్ వైజ్ నీకే గా వచ్చక్క
కాఫ్ ఏం గాద్ ఇప్పుడే వచ్చింది పొద్దు నుండి మంచ్ నే ఉన్ ఇపుడు కూడా అంతేమ్ లే గని గొంతు కొంచమ్ ఇట్లా పట్ నట్ టుంది
హ్మ్మ్ నా గుడా అయ్ నాకూడా ఇట్లాంటి వింత విచిత్రాలన్నీ బా జరుగుతాయి ఏది ఎండాకాలన్ కోల్డ్ కావడం చలికాలంలో ముక్కులో కెంచి బ్లెడ్ రావం ఇట్లాంటి అంత వింత వింతాయ్ జరుతాయి నాకు
నాక్ అంతేమ్ లేలేగాని ఇపుడు కూడా కాఫ్ ఏం కాలే సడన్ గా ఇట్లా ఒక్కసరే బెడ్ మీద
ఆ ఆ అయ్ అయితది ఒకేసార్ మెట్లు పైకి ఎక్కిన గూడ ఒకేసార్ నడ్ చ్ కుంటూ ఎళ్ నా చాల్ సేప్ ఆగకుండా మాట్ లాడ్ నా గుడా అయితద్ వాటర్ ఎక్కుసేపు అయ్ నా ఈ ఎండక్
ఇప్ డే ఫ్రిడ్ జ్ దగ్గర పోయ్ వాటర్ దాగిన మల్ లో చిన్ బెడ్ మీద్ కూ పడుకున్నా అదా అందుకే వచ్ నట్
ఉమ్మ్ కా ఈ ఇట్లాన్ ఈ ఎండాకాలం కావ్ ట్టికి ఇంకొంచ ఎక్కు తీస్ కోల్ ఫూట్స్ బా దినాలి ఈ ఎండకాలం వాటి
ఏల్ బి నేన్ గుడా అదే అన్ కుంటాన గానీ ఫూట్స్ తెచ్ కోవాలే ఇంటికి పోయాచ్ నంకి ఇప్ ఇప్ డేట్లాగో వన్ వీక్ వరక్ అటే అయ్ తద్ నకు అసల్ నే రేపుడు పోవోద్దు పోవోద్దు అనుకుంటన
ఉహ్ పోవాలన్ రోజ్ ఒక రోజు పోయో దామ్ అనుకున్న ప్రస్ సార్ వారామ్ రోల్ అయ్ తుంద్ గాఅక్క
కువ రీజన్ తొత్ తోట్టే ఆగుడయితుంది అసల్ నాకు నిజంగా వీలానన్నా తెచ్ హైద్రబాద్ లో పెట్టుకుంటే అయిపో
ఆ హ దగ్గర్లే పక్కపక్క ఊర్లు ఉంటే కతం ఇగ అప్పుడైతే వే ఇ ఇల్ లా ఆ ఇల్ అనట్ ఉండక్ పోది అన్ డ్ల రొండు ఇల్లులు ఒకటే అన్నట్ టుండేదిగా ఇగ
హుహుమ్ ఇంత లాంగ్ జర్ నీల్ జేస్ సరికి అంత పిచ్ లేస్తుంది
ఆ ఔనక్క జర్ నీల్ అసల్ ఎంత అల్ సిపోతాం అది ఎండకాలం వాటికి ఇంకా బాగ్ అల్ సిపోతాం
ఎల్ లీ మార్ నింగే ఎక్కాలి ఇంటిక్ పోయేసరికి ఏ టైం అయితదో ఏమో
ఆ ఎర్ ల్ మార్ నింగ్ ఒక ఫోర్ కల్లా ఎక్కిన అనుకో చ్ ఒక ఎయిట్ నైన్ కల్లా ఇప్పుడు ఎయిట్ కే ఎటుక్ గుడ గాదు సెవెన్ కే స్టార్ట్ ఐతంద్ ఎండ
కన ఫో మళ్ళ పొద్దున్నే లేవాలంట అదో బాధ
ఆ ఆ ఆ హ్ అసల్ లేవ్ బుద్ది గాదు ఆటోమేటి గా నైట్ పడుకునేటప్పుడు లేటె అయి సఏ యంట గావో దను
కద మళ్ అంద్ లో పత్తేకంగా రేపు ఇగ పోద్ దుగల్ లేేస్తాం అనుకుంటే ఇంగా ఆ నైట్ అంతా నిదరే రాదు ఇగ తీర పోతాం అనుకునే టైం నిదరోస్
ఆ అట్లే లేస్ ల్ ఎన్నిసార్లో జరిగిందొక నేన్ గుడా ఈ రోజు ఆ ఒక కాల్ మాట్లాడేదుంది సిక్స్ కే లేవాలే అనుకున్నా సిక్స్ కేే లేశ్ నక్క నీజంగా ఫై ఫార్టీకే మెల్ కోచ్చింది మెలు కోచ్చింది వాషూ రూమ్ కేల్లెసోచ్ నా కాతం ఎంత నిద్రోసు వొస్ తున్ అంటే ఇప్ న్ డు పడుకోపోత్ చచ్ పోతగావచ్ అన్ నంతా నిద్రోతాంది
నిజంగా అప్పుడు అట్లనే అనిపిస్తది. ఆ టైమ్ ల ఎంత చ్ ఏ పోయి ఆ వర్క్ కాకున్న పర్లేదు సెర్చి నాకు అసలు అది ఏం అది ఇంత ఇంపార్టెంట్ అ పర్లేదు ఇ ఇప్పుడు నాకు అది పెండింగ్ అయినా ప పర్లేదు అనిపిస్తతది.
ఆ నిద్రయితే ముఖ్యం అనిపిస్తది అప్పుడైతే
ఆకలి కన్న ఓర్చుకోను ఒక దగ్గర నిదర్ బోత్ ఆకలి గుడ బాగా ఆకలయితే నిద్రపోత నునట్లు పోతదేమో గని ఇల్ లే ఈ నిద్రనైతే అసలే కంట్రోల్ లెస్
కాద్ అసలూ ఇప్పుడే ఇట్లుంది గాని హాస్టల్ స్టల్ స్ లలో కొన్ని కొన్ రోజ్ లేళ్ళే ఎట్లయితే కళ్ళల్లో ఒత్తుల్ పెట్టుకుంద్ నా అన్ పిచేటట్టు ఉండేదే నాకేతే
ఏ కాల వైయిన అంతే ఇగ జుడు ఆడా చ్ అది ఎండాకాలవై ఇంకా ఇందులోనే ఎండాకాలం అయితే చల్లగా ఫ్యాన్ గాలి వస్తదా, మధ్యాహ్నమే పెరుగు తిని వస్తాం. లంచ్ ఇగ స్ ఫస్ట్ పీరియడ్ ఉంటది ఉయ్యాల జోల పాట పాడినట్టే ఉంటది మేడాలు క్లాసులు చెప్తుం
ఫస్ట్ పిర్యేడుపోయినంత నిద్ర ఇగ అసలు ఎప్పుడు రాదు. మళ్ళ రాత్రి పదైనా, పదకొండు అయినా రెండు న్నైనా కూడ రాదు అంత మంచి నిద్ర లంచ్కి వచ్చే నిద్ర
మల్ల ఆ టైమ్ లో నిద్దర రాదు. ఇగ సమ్మర్ లో హాస్టల్స్ లో కూడా బానే ఎంజాయ్ చేసినం చాలా మెమోరీసే ఉన్నాయి.
ఆ బానే నైట్ వరుకు ఉండద్ మార్నింగ్ వచ్చిన నిద్ర రాదు. ఎప్పుడు వచ్చిద్ధి తెలుసక మార్నింగ్ బాగా నిద్ర ఫై టూలు సిక్స్ ఈ గ్యాప్ ఫోర్ టూ ఫై టూ సిక్స్
గ్రౌండు కి లేపుతరు కాబట్టి అది
ఆ ఈ గ్యాప్ లొ వచ్చే నిద్ర ఇంకెప్ అంత నిద్ర అంత మంచి నిద్ర ఇగ ఆ నిద్రల మనం ఏమైనా చె కోమలకు పోయినా కూడా ఆశ్చర్యపడాల్సిందేం లేదు అంత నిద్ర వచ్చిద్ది. బ్లాంక్
కద్ నా కూడ అ నాకొక్కదానికి అనుకున్న నీకు కూడా అట్లనే ఉందా.
అందరికి అట్నే ఉండిదక్క ఎందుకంటే ఇగ హాఫ్టర్నూన్ పీరియడ్ అంటేనే అది ఫుల్లుగా క కడుపునిండ తిని హమ్మయ్య ఒరుగుదాం అనుకున్న టైంకి. క్లాసెస్ అయితయి కదా అయ్యో ఇంక ఫిజిక్స్ క్లాస్ అని ఉండేది అక్క.
మనం అప్పుడనికునేది గుర్తుంద ఈ యొక్క అండ తిన్నంక ఒక వన్ అవర్ స్లీపింగ్ పీరియడ్ కూడా పెడితే బాగుండు ఈ అన్ని పీరియడ్స్ పెట్టినట్టే. ఒక గంట స్లీప్ చేసి మళ్ళచూడు అట్లా స్లీపింగ్ పీరియడ్ పెడితే అస్
అస్సలు రాదు ఎప్పుడు నేను కూడా అనుకునేది ఎండాకాలంలో హాఫ్ డేస్ ఇచ్చేది కదా. అప్పుడు అస్సలు రాకపోయేది నిద్ర ఏందో.
అసలు ఎందుకో ఏమో?
ఎప్పుడైనా సరే అక్క మనకు ఇది కావాలి అనుకున్నప్పుడె అది జరగదు సరెలే అవసరం లేదు లె, తర్వాత చూద్దం లె అనుకున్నప్పుడు అది పుష్కలంగా ఉంటది.
బ్లాంక్ మళ్ళ అందరు నిద్రపోతరు. అందరు నిద్ర పోయినంక సైలెంట్ ఉంటే అది నిద్ర పట్టదు ఊరకే వాష్రూమ్ మొస్ నాఖైతేగిప్
ఆ వాష్రూమ్ వేస్తరు. వాష్రూమ్ కెళ్ళొస్తరు డోర్లు టప్పటప్ప కొట్టుకుంటరు, మాట్లాడతరు ఇగ సౌండ్స్ వస్తా ఉంటాయి. చిన్న సౌండ్ వచ్చినా మరి మ్ చిన్న సౌండ్ వచ్చిన కూడా నిద్ర పట్టదు అది
ఇద్దరం ఒకటే సారి మాట్లాడుకుంటున్నాం అన్ ఎక్స్పెక్టెడ్ గ హ్
బ్లాంక్ పోయినవక్క ఒకప్పుడు
ఒక అప్పుడు నే వాటర్ ఎక్కువ తాగక పోయే వాష్రూమ్ కూడా ఎక్కువ ఏం పోకపోయది. ఈ మధ్యలోనే అసలు ఒక వన్ టూ ఇయర్స్ నుంచి వా ఎంత వాటర్ తక్కువ తాగినా కూడా ఇగ అసలు వాష్రూమ్ పోతనే ఉన్నా.
మంచిదేగా వాసింగ్ మంచిదికే కాని రాట్లో రావడం ఇంకా మంచిదే గానీ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలయిన
వస్తున్నర క్లాస్కి ఒక్కరు ఒక్కరి
ఆ ఇగ టైం అయ్యింది అక్క నిదానంగా దిగుతారు.
వాయిస్లు వినిపిస్తున్నాయ్ ఇగ
ఆ క్లాస్ టైం అయ్యింది కదా నిదానంగా ఒక్కరు దిగు అన్నది నేనైతే ఇంక గోరం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ నేనే చెప్పుకుంటున్నా ఇప్పుడు వాళ్లు క్లాస్ కొస్
అసలు ఎందుకు చేస్తున్నావ్ మరి
ఆ పైన నాది పెన్ను పెన్సిల్ ఉండే మర్చిపోయినా. అసలు పెన్నే వాడట్లేను ఇక్కడికి వచ్చిన గానుంచి పెన్సిల్ పెన్ పెన్సిల్ కొనుకున్న అందులో లీడ్స్ అన్ని పెట్టుకున్న అదే వాడత ఉన్న
ఎందుకు మరి పెన్సిల్ తోటి వాడుతున్నవ్
ఆ టైలరింగ్ అక్క నేను ఎక్కువ డ్రాయింగ్స్ వేస్తున్నాను.